హలో ఎలా ఉన్నారండి హ్మ్ బాగున్నామండి ఆ ఇప్పుడే కాలేజ్ నుంచి చామండి
అవునా
అట్లా చిల్ అవుతున్నాం మాకు ట్రైనింగ్స్ జరుగుతుాన్నాయి
న్నా మరి చదువుతున్నారా బాగా
ఏం చదవడమో అండి ఏం జరగదు టైం పాస్ అయిపోతాంది అంతే
ఏం కాదులె యు హావ్ విల్
పవరా
ఆ
మ్
ఏమో అట్లా సాగుతాంది అంతే
అంతేలే
హ
మీ ఏం లే అండి మీరే చెప్పాల విశేషాలు మీరు ఏం జరుగుతాంది లైఫ్ లో
మ్ నేను ఇప్పుడే ఇది ఆవులకి గడ్డి ఎసేసి జెస్తి
మీర ఎప్పుడు ఎందుకండి ఆవులకి గడ్డేస్తారు మీ ఇంట్లో ఎవరు వేయరా
అంటే మా మమ్మీ వచ్చేసి పాలు పితుకుతుంది ఇంకా నేనోచ్చేసి గడ్డి వేస్తాను
మ్ హు అంటే మీరు చదువుకున్న కదండి మళ్ళా ఎందుకు ఆ పనులన్నీ చేస్తన్నారు
చేయాలి కదా ఊరికే పెట్టడమే కాబట్టి
మ్ అంటే మీరు చదువుకోరా అండి
అంటే చదువు చదువుతూ అన్ని పనులు నేర్చుకోల
మ్ మీరే మంచిదండి మీ లైఫె బాగుంది
అలా ఏం కాదు ముందు అసలు ఏం చేసేదాన్ని కాదన్నమాట
ఓ ఇప్పుడు మొత్తం చేంజ్ ఆ
ఆ అప్పుడు నేను అసలు ఏం పని చేసేదాన్ని క అందరు నన్ను తిట్టేవాళ్ళు
ఆ అట్లేలేండి ఎవరైనా తిడితేనే పౌరుషం వస్తది మనకి
ఆ అప్పుడు ప్రతి ఒక్కరు తెలుసా నువ్వు అసలు నీకేం పని రాదు నువ్ ఎం త మెల్లగా ఉంటావు అని ఆ తిట్టేవాళ్ళు
అట్లన్న అట్లాన్నప్పుడే మనం చేంజ్ అవుతాం
అదీ కరెక్టే
మ్ అంటే అప్పుడు దాకా ఎందుకులే అన్నట్టు ఉంటాం ఎవరైనా ఏమన్నా గెలిగితే మనమట్ల కొంచెం పౌర్షం బయటకి అప్పుడు రియాలిటీ వస్తది అంత
అవును అది కరెక్టే
అప్పడు నుంచి నన్ని ఎవరు ఏమనలేదన్నమాట
మ్ అంతే లేండి అట్లే ఉండల్లా
ఆ
కానీ అప్పుడు ఆ ఏమంటారు మీరు అట్లా అన్ అట్ల పనులన్నీ చేసినప్పుటి నుంచి వాళ్ళన్నోర్లు కూడా మూసు కుంటాయి
అవును నిజమే అసలు
మ్ అట్లేే ఉండళ్ళ ఇంకేంటండి
మీరు ఏమన్నా ఈ ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసారా
ఆ అన్ని అంతే అండి నేనే ఏం నేర్చుకున్నా అట్లే నేర్చుకున్నా ఎందుకో తెలియదు నాక్ గూడ ఎవరైన అట్లా నీ వల్ల కాదు అంటే అదే చేసి చూపించర అది తప్పయిన గానీ అదే చేస్తాము కానీ
అవును ఏ మీరు సేమ్ ఎన్టీఆర్ లాగ నిరూపిస్తున్నారు అన్ని
ఎన్టీఆర్ ఆ ఏమండి మీ ఎన్టీఆర్ అవున్లేండి
ఉ మామూలుగ ఎన్టీఆర్ ని చాల మంది ట్రోల్ చేస్తారు కదా అంటే ఈ యప్ప ఫ్యామిలీ ప్యాక్ అలాగ
అంతే
ఊ
కానీ అట్ల అట్ల చేయడంలోనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అది ఎవడికి అంత ఈజీగా ఆర్పం కాదు ఓద్దు అన్నప్పుడు చేసి చూపిస్తుంది బలే వుంటది ఫీలింగ్ అప్పుడు అందర్వి నోర్లు ము సుకుంటయ్
అది కరెక్ట్ మీరు బాగ మోటివేషన్ అన్ని
లేదండి బై డిఫాల్ట్ అది ఉంది ఎందుకో నా గుడ తెలీదు అంటే పక్కన వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఇచ్చి అంటే మోస్ట్లీ అందరు నన్నే అడుగుతారు
అవునా
స్కూల్ ఫ్రెండ్స్
హు
కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడ అన్నిటికీ సజెషన్స్ అడుగుతారు అనమాట సో వాళ్ళని సర్ది చెప్పే దాంట్లోనే బతుకంత అయిపో నేను కూడ అదే ప్లాన్ చేశ మోటివేషనల్ స్పీకర్ అయిపోతే బెటర్ అనుకున్నాను అండి
అవునా ఉ అట్లా ఒకటి ఏదన్నా స్టార్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో అలాగ మీకు ఫాలోవర్స్ ఎక్కువ మంది పెరిగిపోతారు మీరు
ఆ మా స్కూల్లో వేనుకళ్యాను అని ఒక ఆయన ఉండే అండి
ఆ ఆయన అప్పుడు వచ్చింటే ఆ రోజు న ఏడ్చా అండి ఆయన చెప్పిన మాటలకి
అవునా
అందరు ఆయన తో పొయ్యి షేక్ ఇపించుకుంటే నేనేమో ఆటిట్యూడ్ కి పోయి నేను ఆయన్ని రియల్ గా కలుస్తా లైఫ్ లో ఇట్లంతా కలిసాను నాకు ఇష్టం లేదు అది ఇది పో
అబ్బో మీరు చాల చెప్పిన లేదా యూ హ్యావ్ సో మచ్ విల్ పవర్
అవునండి వెల్ పవరు
ఉమ్ అవును విల్ పవర్ అన్నించి నాకు గుర్తోచ్చింది శ్రేన్జర్ టీమ్స్ లో విల్ ఉంటాడు కద
ఆ అవునండి మీ మీరు కూడ చూసారా శ్రేన్జర్ టీమ్స్
ఎ క్యారెక్టర్ ఇష్టం
నాకు ఎరికా ఇష్టం అండి
ఎరికానా వాగుడుకాయ
ఆ ఎరికా అందరికంటే చానా స్ట్రాంగ్ గర్ల్ కదా అసలు హోల్ సిరీస్ లోనే స్ట్రాంగెస్ట్ అంటే నాకు ఎరికా అనిపిస్తది ఎందుకంటే డెమోడ్రాగన్స్ వచ్చినా గూడ భయపడదు
ఓ
చిన్న పాప కాబట్టే భయపడదనిపిస్తది నాకు అంటే ఆమెకేం తెలీదు కదా సీజన్ వన్ టూ అప్పుడు మీరు మళ్ళీ శ్రేన్జరీన్స్ రీవాచ్ చేయమంటే చేస్తారా
స్ట్రేంజర్ టీమ్స్ ఆ చేస్తాను కంపల్సరీగా బావుం నిజం అదీ మంచిగనిపిస్తుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ కి కొద్దిగా
ఆ మీరు ఫ్రమ్ చూడండి బావుందంట
శఫ్రమ్ ఆ చూడాలండి చాలా మంది చెప్పారు ఇంకా నాకి కొన్నిసార్లయితే రీల్స్ అవే వస్తాంటయ్
హ్మ్ చూడండి చాలా బావుంటది నేను కుడా చూసా
అవునా హ్మ్ ఆ స్ట్రేంజర్ థింగ్స్ లో నీకు ఎల్ అంటె ఇష్టమా
ఎల్ ఆ అందరికీ ఇష్టం కదండి ఎల్
ఉమ్ ఎల్లు మైకు స్టోరీ బావున్
ఎల్లు మైక్స్టోరీ నాకు నచ్చదండి
ఎందుకు
ఏమోండి వాల్ లవ్ స్టోరీ నాకు సోగిల్దా సోగీలోల్లె అనిపిస్ పాపం అండి విల్ పాపం మైక్ కోసం
ఓ విళ్ళా నోహా
దిన్ మీకు అస్సలోకట్ అర్థమయిందా అందులో వాడు లాస్ట్ లో లాస్ట్ ఎపిసోడ్ లో అందరినీ కూర్చోబెట్టి నేను డిఫరెంట్ అని చెప్తాడు గదా ఆ సీన్ ఉండాలె అనిపించిందా మీకు
అది లేకోకుండింటే బావుంటాడా
ఉమ్ అవును అంటే అది అవసరం లేదు కదా అందరికిీ తెలుసు అదొక డౌట్ లానే పెట్టేసింటె బావుండనిపించింది
కదా పాపం వాడివి అదేది సీజన్ ఫైన ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ బాగా హైప్ ఇచ్చేసి మళ్ళీ గాలి తీసేసినారు వానికి పాపం
అంటే తెలుసు అందరికి కనీ వాడిని హైపి చ్చినారు గదా అది అట్లే పెట్టేసుంటే బావుంటాండ మళ్ళీ ఎందో ఒక వింతగా చేస్రీ కని వాడుకింటే హైపు ఉంది అసలు సీజన్ ఎండ్ సీజన్ లో మాత్రం
అవును వాడు బావుంటడు గదా అసలు చిన్నప్పుడు మైక్ బావుంటాడు పెద్దయి నుంచి విళ్ళు బలే ఉంటాడు
బాగుంటాడు చిన్నప్పుడు వీల్ళు అసలు క్యారెక్టర్ లోనే లేడు గదా అది అంటే సిరీజ్ లోనే వాడు సగం సీజన్సే ఉండడు
ఉమ్ ఊరికెల్ ఆ దొరికినట్లే జూపిత్తారు అంతే
నిలో అయితే ఊరికే దొరుకుతడు మళ్ళీ అంతా కొంచం కొంచం అంత
ఉమ్ అవును ఎంతైనా చేంజేస్తే చాలా బాగుంటుంది ఇంకా కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి అది డార్ కు బ్రేకింగ్ బ్యాడ్ బాగుందంటనా అవి
చాలా బాగుందంటండి చూడల్లా ఎప్పుడైనా మీరు కూడా మా రూమ్ కి షి ఫ్టు కండి చూద్దాం
ఆ వస్తాను చూస్తామైతే
ఉమ్ అందరు కలిసి చూద్దాం
ఉమ్ అలాగే వన్ పీస్ చూసారా మీరు
ఆ లేదండి అది ఎందుకో నాకు కొంచెం క్రింజ్ అనిపిస్తది
క్రింజ్ కాదండి అది ఆనిమీ తీసారు ఆనిమీ హిట్ అయ్యి ఎందుకు వాళ్ళు లైవ్క్షన్ అదే పనిగానే వాళ్ళు ఎంత కష్టపడి తీశారు
మీరు ఎందుకండి ఎంత కోపడుతున్నారు మీరు ఫ్యానా
నిజమే ఆ నేను ఆనీమే బాగా చూస్తాను కానీ వన్ పీస్ది
క్షమించండి తప్పైపోయింది
ఓ అట్లేం లేదు ఊర్కే నిన్ను చూడమని చెప్తున్నా వన్ పీస్ సిరీస్
చూడను
అవునా అయినా మీకు ఫైటింగ్ సీన్స్ నచ్చదు కదా
కొంచెం అట్లా మంచిగా ఉంటే చూడొచ్చు
బట్ దాంతో ఫుడ్ విల్వ ఆ అన్ని గురించి చెప్తారు
ఏమో లేండి లైఫ్ లో లైఫ్ లెసెన్స్సే చాలు మళ్ళీ ఆ లెసన్స్ ఎందుకు
హో అట్లంటారా
అవును మీరు మా ఇంటి బంగారం మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారా అండి
ఆహా లేదు ఈ రోజు చెయ్యాలి అదే మేము అనుకోనింటిమి
ఉమ్
ఇంగ బుక్ చేసుకోవాలి ఎంత టికెట్ అంట
ఆ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ లేదంటే తక్కువే అండి అంటే హైదరాబాద్ పి విఆర్స్ లో అంతా టూ ఫిఫ్టీ ఉంది అక్కడే టూ ఫిఫ్టీ అంటే మనకు తక్కువ ఉంటదని అనుకున్నానులే
ఆ అదే ఇంకా చేసేసుకొని పోదాం
ఉమ్ సరే అండి బాయ్